హలో రికార్డ్ ఆప్షన్
అరే ఇది ప్రాసెసింగ్ పలానా
హలో ఏం చేస్తున్నావ్?
ఏం లేదు
తిన్నవా, ఏం కూర?
పప్పు
పప్పా, పప్పు ఎలా చేస్తారు?
ఏమో నాకు తెలీదు, మా అమ్మ చేసింది.
ఉహు నువ్వు చేస్తావేమో కర్రీస్, అ అలా చెప్పు ఏ కర్రీ చేస్తావ్?
నాకు అంతగా రాదు
నీకు ఎందుకు రాదు అంతగా పప్పు ఎలా చేస్తారో చెప్పు అది ప్రాసెస్ నేను కూడా నేర్చుకుంటా.
ఏమో నాకు తెలీదు, మా అమ్మ చేస్తుంది.
ఏ చెప్పు ఊకే చెప్పు పప్పు
నాకు తెలీదు
పవు పవున్ అది కడిగి ఏమో చేస్తారు కదా
ఏమో నీకు రాదా వంట?
నాకు రాదు నాకు ఎట్లా వస్తది? కడిగి ఏమో చేస్తారు కదా, యూట్యూబ్ లో చూసి నేర్చుకో.
ఏమో అంతనా రాదు నాకు, అమ్మ అక్క చేస్తారు.
అమ్మా అక్కనా, నువ్వు చేస్తావు కదా అప్పుడప్పుడు, అది ఎట్లా చేస్తావు చెప్పు.
నేను పప్పు కర్రీ చేయలే
వేరే కర్రీ చెప్పు ఎలా చేస్తావు.
నువ్వు కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకో అయిపోతది.
పప్పు ఎలా చేస్తారో చెప్పు, వేరే ఏదన్నా కర్రీ మొన్న ఒకసారి టమాటా ఎగ్ చేసావు కదా, అలా చెప్పు ఎలా చేేసావో.
ఏముంది టమాటా కర్రీ చేసి, అందులో ఎగ్స్ కొట్టేయాలి అంతే.
అదే ఎట్లా చేస్తారు చెప్పు, ఫస్ట్ ఏంజ చేస్తారు?
ఫస్ట్ మిర్చి, ఆనియన్స్ వేయాలె.
ఉమ్ ఎట్లా అట్లానే వేస్తారా, కట్ చేయరా, కట్ చేయారా, అలానే వేస్తారా?
కట్ చేసి
ఉమ్
కట్ చేస్ ఎన్ని ఎన్ని అంటే సరిపడే అంత, ఎగ్స్ ఎన్ని ఉంటే అన్ని
ఉమ్ తర్వాత ఏం చేయాలి, కట్ చేసి దేంట్లో వేయాలి?
ఆయిల్లో
డైరెక్ట్ ఆయిల్, ఆయిల్కి డబ్బాలోనా
కజ్జు తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి, ఆనియన్స్ మిర్చి వేయాలి.
తర్వాత, గ్యాస్ ఆన్ చేసుడు లేదా?
గ్యాస్ ఆన్ చేయాలి ఫస్ట్
హ్మ్ సెకండ్ ఏం చెయాలి
తర్వాత టమాటాలు వేయాలే టమాటాలు ఉడికినాక నీ నీళ్ళు పోసి
నీళ్ల పోసి
అవి ఉడికియాక మళ్ళా ఎగ్స్ పలగ కొట్టి వేయాలి
పలగకొట్టేసి ఎన్ని పొట్టు కూడాను
పొట్టు ఎందుకు ఏశావు
హ్మ్ ఏం ఏస్తారు మరి
ఏ ఎగ్స్ పలగగొట్టి ఏయరా
హ్మ్ అవునా పొట్టును ఏం జేస్తారు మరీ
ఏం పొట్టు
ఎగ్ కోడి గుడ్డు పొట్టుని
పడేత్తర్
ఊహూ అన్నం ఎట్లా జేస్తారు మరి
ఏమో నాకు అన్నం చేయడం రాదు
ఎందుకు రాదు చాయ్ ఇంకేమోచ్చు మరి ఎట్ట జేస్తారు మరి చాయ్
చాయ్ ఫస్ట్ స్టవ్ ఆన్ జేసి గంజులో మిల్క్ ఏసి చాయ్ పత్తి చక్కర వేస్తే అయిపోతది.
చాయ్ పత్తి చక్కెరేస్తే అయిపోతదా గ్యాస్ గింత ఏం ఆన్ జేసుడు లేదా
ఫస్ట్ చెప్పిన గదా గ్యాస్ ఆన్ చేయాలని
ఎంతసేపు ఉంచాలి ఆన్ జేసి
ఒక టెన్ మినిట్స్ ఉంజాలి
టెన్ మినిట్స్ ఉంచితే
చాయ్ ఐతది
చాయ్ ఐతదా ఇంక నీకు ఏం కూర అంటే ఇష్టం
ఎందుకు నువ్వు జెత్తవ
ఆ నేర్చుకుంటా ఏం కూరిష్టం ఇంకా
మటన్
ఇంకెందే ఇష్టం మీ ఇంట్లో ఏం బాగా తింటారు కూరలు
మా ఇంట్లోన పప్పు
పప్పు ఎక్కువ తింటారా
హ్మ్
ఎందుకు
ఎందుకంటే
ఏం పప్పు తింటారు బాగా
కంది పప్పు
కంది పప్పా
హ్మ్
హ్మ్ మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు ఏం జేస్తారు మరి కూరలు
అన్నే అన్ని జేస్తది
అన్నీ చేస్తారా అంత ఎట్లా నువ్వు జెప్పినట్టు జేస్తారా లేకుంటే ఎట్లా
నేను చెప్పినట్టు గాదు వాళ్ళకచ్చినట్టు జెత్తరు
ఉమ్మ్ ఇవాళ్ ఏం మరి కూర
ఈ రోజు పప్పు ఈ రోజు పెసర్ పప్పు
ఈ రోజు పేసర్ పప్పా ఏం మాది ఇవాళ చిక్కుడుగయా
చిక్కుడుకాయ్ మీ చిక్కుడుకాయని ఎక్కువ తింటారా
లేదు
మీరు పప్పులు తినరా
పప్పుల్ తింటాం నిన్న తిన్నాం గదా పప్పు
ఉ
ఎందుకు అలా అడుగుతున్నావు
ఏ లేదు ఎప్పుడు అడిగిన అదే అంటరు అయితే
చిక్కుడుగాయా అని ఎప్పుడు అంటా నేను ఇప్పుడు అవును మీ ఫ్రెండ్ అది బ్యూటీషియన్ ఏమో అన్నది నేర్చుకుంటాందా పోయిందా లేదా
ఆ పోయింది వరంగల్లు నేర్చుకుంటాంది త్రీ మంత్స్ తేజస్వి
హు ఎంతాట ఫీజు అక్కడ
అక్కడ ఫీజు ఏమో మా హాస్టల్ ఫీజు ఫోర్ థౌజండ్ అంది
బ్యూటీషియాంది
ఆ
బ్యూటీషియన్ది ఎంత
ఏమో నన్ను అడిగే ట్టలేను
ఎన్ని మరి ఇప్పుడు ఎన్ని రోజులు అయితందా
టూ మంత్స్ అయితాంది
ఇంకో ఒక్క నెల అయితే అయ్యిపోతదా
ఆ
అంటే అక్కడ ఏం చేస్తారు ఏం నేర్చుకుంటారు అన్నట్టు ఏమేమి నేర్పిస్తారు
బ్యూటిషిన్ మేకప్ మెహెందీ అవంతా జెడ అవన్నీ
మేకప్ అంటే ఏం చేస్తారు అవి కొద్ది గా క్లారిటీగా చెప్పు నాకు
మేకప్ అంటే మంచిగా రెడీ చేస్తారు
అంతే దేన్ని రెడీ చేస్తారు హు హూ ఎవరో పక్కకు మాట్లాడుతాన్లు పిసా పిసా అనుకుంటా
ఎవ్వరు లేరు
హు ఇంక ఇది బ్యూటీషియన్ ఏమేమి ఉంటాయి మరి జడ అంటే ఎట్లా ఏమేమి రకాలు ఉంటాయి
ఇప్పుడు పెళ్లి కూతురికి ఏయ్యారా అట్లా
హు ఉహు పూల జేడా ఇంకా అది సినిమాలల్ల ఏస్తారు చూడు మేకప్ ఆర్టిస్ట్ అంటరు అట్లనా
అట్లా అవి నేర్చుకోవాలి అక్కడ
హు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ హ్మ్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కి చూడు అది శ్రీవల్లి ఏదో సాంగ్ ఉన్టది
ఆ
అక్కడ మళ్ళా అదేదో గెటప్ యేసుకుంటడు చూడు లేడీస్ గెటప్
అ అట్లాంటివి కూడా చెయ్యరు అంత జస్ట్ పెళ్ళి కూ రెడీ చెయ్యడం అట్లా అవి
అవునా నువ్వు కూడా నేర్చుకుంటె అయిపోతుండె కదా
అదే వెళ్దాం అనుకుంటున్నా
నీ వల్ల అవుద్ద అంత నేర్చుకోవడం లేకుంటే డబ్బులు ఊరికే రావు వేస్ట్ అయ్తయ్
అందుకే యెళ్ళట్లేదు
హ్మ్ అవునా
ఆ
మరి ఏం నేర్చుకుంటావు మరి నువ్వు
ఏంలేద్
వండనానికి రాదు ఏం రాదు ఎట్లా మరి
నేర్చుకుంటున్నా ఇప్పుడు అన్ని
అన్నీ నేర్చుకుంటున్నవా
హ్మ్
ఉమ్
మీరేం చేస్తారు
నేన నేనేం లేదు పొద్దున లేస్తా ఫ్రెష్ అయిత తింటా మళ్ళా మధ్యాహ్నం తింటా
హ్మ్
సాయంత్రం తిరుగుతా జాబ్ ఉన్నది కదా కూలీ పని చేస్త
ఎన్తిస్తరు వు
హ్మ్ ఆరు వందలు ఇస్తరు
ఉ
ఎంత సాల్రి మంత్లీ
ఆరు వందలు ఇస్తరంటే ఎంత అట ఇంకా మరి
ఆ
ఇంకా
ఇంకేం లేదు చెప్పాలి మీరే
నేం చెప్పాలి అదే మంటరు నీకు ఇది సేరు ఈ మధ్య ఏమన్నా సిన్మాలు చూస్నవా
లేదు నా పెద్ధి మూవీ చూ చూడాలి ఇంకా
పెద్ధి మూవీ న అదంతా ఏం లేదులే మూవీ నచ్చే వాళ్ళకి నచ్చుతది ఇప్పుడు వజా టు ఏమో చూసావేమో
ఏ లే చూలే అది
వజ టు జష్ణ అన్నవ్ గదా
లే చూలే అది డౌన్లోడ్ చేసి ఉంది అంతే చూలేదు
మొన్నట్ల చూసా ఏమోన ఏమో చూసావు కదా మరి ఏ మూవీ చూసావ్
అది ఏదో సాంప్రదాయణి సుప్పిని ఏదో ఉంది, అది అనుకుంట.
అదా, దాంట్లో ఎట్ల ఉన్నది మరి అది మూవీ దేని గురించి ఉన్నది.
అవి చేసి నార్మల్
ఉమ్ అంటే నార్మల్ అంటే దేని గురించి ఉంది అని
అదే ఫ్యామిలీ
ఫ్యామిలీయా?
ఉమ్మ్
అంటే ఎట్లా జోకా, కామెడీయా ఎట్లా సీరియసా అది?
వాళ్ళ గొడుగు ఇక వాళ్ళ దానితోటె ఆడుకుంటారు. అక్కడ పోలీస్ చనిపోతాడంతే.
అవునా, నాకు తెలిసి దాంట్లో ఆయన చంపడనుకుంటా కదా. వేరేవాళ్ళు ఎవరో షూట్ చేస్తారు. ఉమ్ ఆ సరే సరే ఒకే సరే మరి బై
బై